హలో
హాయ్
హాయ్ బాన్నావా?
ఆ బాగున్నా, నువ్ బాగున్నావా?
ఆ బాగున్నబ్బా, మీరు ఎలా ఉన్నారు?
బాగున్నావబ్బా
ఏం చేస్తున్నారు?
ఏం లేదు నాకు మొన్న డోకరాలో లోన్ వచ్చింది, ఒక ల్యాక్ క్స్ టూ లాక్స్ వచ్చింది, అయితే వన్ లాక్ ఏమో మా సిస్టర్ వాళ్ళు తీసుకున్నారు, ఇంకా వన్ లాక్ అతే ఏమన్న బిజినెస్ చేద్దామ అనుకుంటున్నా.
ఏ టిఫిన్షాప టిఫిన్ బన్య బెట్ పేరబ్బా బాగుంటుంది కదా.
అదే ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ కానీ టిఫిన్ సెంటర్ కానీ ఇదే అనుకుంటున్నా, అయితే ఏదైతే బెస్ట్ అని ఐడియా రావట్లేదబ్బా.
అయితే మీ దగ్గర పక్కన మీ పక్కన చుట్టగా బ్యాచులర్స్ ఏ కదా
ఆ ఇక్కడ మన దగ్గర ఒక కంపెనీ ఉంటదబ్బా. అదే అనుకున్నా ఫస్ట్. ఇక్కడ ఒక కంపెనీ ఉంటది. ఆ కంపెనీకి వెళ్ళే వాళ్ళంతా ఇప్పుడు, ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు దాదాపుగా. వాళ్ళకు టిఫిన్ సెంటర్ అయితేనే బాగుంటదని చెప్పి చెప్పి వాళ్ళు కూడా ఒక అడియారు మొన్న ఒకసారి నాకు. ఆల్
అవున్నబ్బ టిఫిన్ సెంటరు, ప్చ్ ఇప్పుడు ఇప్పుడున్న ప ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇంట్లో తిన, టీచర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ రెడి అవా దము ఇంట్లో పనులు అంతా టిఫిన్స్ అంతా బయటే తింటున్నారు కదా.
అవునబ్బా అసలు ఇదేమో గ, నేను మొన్న ఒకసారి హాస్పిటల్కి వెళ్ళానే. పాపకి హెల్త్ బాలేదని చెప్పేసి, వన్ వీక్ అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే ఆ రోజే అనిపించింది, నాకు ఇట్లాంటి టిఫన్స్ సెంట్రైడియా అట్లా రోజు వచ్ వచ్చింది నా ఎందుకంటే, ఆ రోజు టిఫిన్ సెంటర్కి ఎళ్తే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాళ్ళంతా టిఫిన్ దాదాపుగా అక్కడే చేస్తారు కదా.
అవుబ్బ కొంతమందయితే కొంత మంది అయితే నైట్ టైమ్ గుడ్ టిఫిన్ చేస్తడు. మార్నింగే కాదు, నైట్ కూడా చేస్ ఉంటరు
ఇప్పుడు డెలివరకి ఏళ్ళవనుకో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల హాస్పిటల్లో ఆమె వీక్లో ఇప్పుడు ఉన్న ఫైవ్ డేస్ ఇడ్లీ తినాలి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే ఊరెల్లి నుంచి ఇదో వచ్చిన వాళ్ళకి ఆ ఆల్టర్నేట్ ఉండదుగా ఇక్కడ షాప్ ముందే తినాల్సొస్తది
అవునవునబ్బా దట్టు ఆడా ఇప్పుడు చాలా మందికి టైం కూడా ఉన్నట్లేదు దట్టు ఈ బిజీ ఉ షెడ్యూల్ లో టీచర్స్ మీమ్ చెప్పినట్ టీచర్స్ కూడా టైమ్ ఉండట్లే ఎర్లీ మార్నింగ్ ఏ రావడము వాళ్ళు కూడా బయటే తింటున్నారు
హు టైం అయిపోతుంటే ఒక పార్సిల్ తీసుకొని టక్కుక్క పోయి అక్కడ తేనెస్ తినొచ్చు అనే ఆలోచనతో ఫోన్ చేసి కూడా చెప్తున్నారే అక్కడ
అవునవును ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నట్టు ఉన్నాయి కదా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నట్ టున్నాయి కదా
హు ఇప్పుడు ఈవినింగ్ టైము ఇగ మనం అయితే ఇంట్లో ఉంటాం కబట్టి ఏదో ఒకటి చేసుకుంటాం ఇప్పుడు వర్క్ వేసే వాళ్ళు ఉంటారు కాళ్ళకి ఒకేసారి ఏం తినాలా ఏం తినాలా అని చెప్పేసి ఇప్పుడు వేరే ఏమి తెచ్చుకున్నా ఇప్పుడు చిన్నపిిల్లలలాగా స్నాక్స్ అనీ ఏం తెచ్చుకున్నా బాగోవ్ అప్పుడు కూడా ఇట్లే సేమ్ ఇట్లే మాకు ఒకసారి మా ఇంటి పక్కన ఓళ్ళు ఒకేసారి ఒక ట్వంటీ ట్వంటీ దోషాలు కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుంటారు బిర్యానీన్
అవునబ్బ దో మాక్సిమం దోషానే ఎక్కువ సేల్ అవుతది అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా దోషాలు కొంతమందేమే పేస్ సర్ దోశ కొంత మినప దోశ మిల్లడ్ దోషాని చాలా రక కాలు ఉంటాయి కదా దోశానే మాక్సిమం అందరు తింటా ఉం టరు
ఆ ఇక్కడ ఉత్తప్పా ఉంటది కదా ను్ ఉత్తప్ప పెసరట్టు పెసరట్ టుకైతే పెసర ట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ గేస్ చేస్తుండ్రబ్బా
అవును బెల్లం చట్నీ తో సర్వ్ చేస్తున్నారు బాగుం టుంది
ఆ ఇప్పుడు చూస్తే మన పెసటట్టే కాదే ఇప్పుడు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా చికెన్ దోశ కూడా వచ్చింది మొన్న రీసెంట్గా ఏమైన్నా ఐడియా అందా చికెన్ దోశ అని మటన్ దోశ
ఆ ఉంది ఉంది ఉంది నాటుకోడ్ చికెన్ నాటుకోడి చి కేన్ దోష కదా
అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి ఒక్కోళ్ళకి అసలు కొన్ని కొన్ని డిఫరెంట్ ఐడియాస్ చూస్తే నిజంగా స్టన్నింగ్ అనిపిస్తది చికెన్ దోశ ఏముంది అనిపించేది ఒకరోజు తిన్నా టేస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ ఏయిటీ పీస్ తీసుకున్నారు ఇప్పుడు మన కేట్లీస్ట్ ఎన్ ఒక టూ మెంబర్స్ తినొచ్చు అంత పెద్ద దోశ ప్లెయిన్ గా పెద్దగా ఎస్తారన్నమాట దాంట్లో మనం చికెన్ ఉండదిగ చికెన్ గ్రేవ్ చికెన్ గ్రేవ్ దాని మీద కలిపేసి ఇస్తున్నారు టేస్ట్ కూడా చా
ఓకే
ఆర్డర్స్ కూడా తీసుకుంటారు వాళ్ళు
ఇడ్లీలో కూడా చికెన్ వేస్తున్నారా మీ మధ్యలో
హ
ఇడ్లీలో అంటే చికెన్ గ్రేవీ ఉంటది కదా
ఆ అంటే కొంత కొంతమందికి అట్లా డిఫరెంట్ డిఫె అఫెంట్గా అలవాటు అయిపోయింది ఇప్పుడు సాంబార్ కొంతమందికి ఇష్టం కొంతమందికి ఏమో ఇదేంటి బెల్ల సారీ అల్లం చట్నీ ఇష్టం అట్లా అంటే ఎవరి స్టైల్ వాళ్ళు కొబ్బరిట్ డి బాగా ఇష్టపడతమ్ మా సైడ్ అయితే అట్లే అనుకుంటున్నా ఇప్పుడు టిఫిన్స్ పెడితే ఎట్లా టిఫిన్స్ ఓకేనా మళ్ళా టిఫిన్స్ పెట్టాక మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది కదా నాకు స్నాక్స్ లాగా ఇప్పుడు పకోడి అని చెప్పేసి ఈవినింగ్ టైలు ఎక్కువ కొంటారు కదా మిర్చి బజ్జీ ఆలూ భజ్జీ
ఎర్లీ మార్నింగ్ టైమ్ లో టిఫిన్స్ పెట్టి ఈవినింగ్ టైమ్ మీరు అన్నట్టు స్నాక్స్ పెడితే బాగుంటందబ్ ఇప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్త డు కదా అందరుూ
అవునవును ఈవినింగ్ టైం అయితే ఏమవుతుందంటే వాళ్ళు రిలాక్సేషన్ కోసం ఇప్పుడు ఇంట్లోనే చూడు పిల్లలు మా ఆఫ్టర్నూన్ లంచ్ వస్తున్నారు ఈవినింగ్ టైం నుంచి డిన్నర్ టైంకి చాలా గ్యాప్ ఉండే లోక సాయంత్రం ఖచ్చితంగా ఏదో ఒక చేయాల్సి వస్తుంది ఇంట్లో అయినా ఇట్లో చేయడానికి ఏముంది లే అనిపిస్తుంది అప్పుడప్పుడు పిల్లలు రోజు బయటిక వెళ్ళలి ఇప్పుడు సమోసా అని చెప్పేసి
మనం ఇంట్లో చేసినా ని పిల్లలు బయట స్నాక్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారబ్బా
అవును ఇ జ
ఇప్పుడు ఇప్పుడు బయట గప్ చూప్పుకట్ టి నూడిల్స్ ఒకటి బాగా గప్చిప్పబా చాలా మంది గప్చుప్పు గప్చుప్పు గప్చుప్పు జనరల్ గా మనం ఎంప్లాయీస్ కూడా వస్త కా అదు అంత సాలరి మనీ మంతంత్లీ గప్చిప్ వాళ్ళకి అసలు మా ఏరియా దగ్గర అయితే చాలా మంది ఉంటారు అబ్బా గప్చిప్కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్త అసలు మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ వస్తాంట కానీ చాలా గిరాయిక వస్తుంది
అసలు ఎట్లా అంటే హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతుందిబ గప్చూప్ అసలు కొంచెం ఇప్పుడు సెవెన్ ఆ టైంకి వెళ్ళామనుకో అయిపోయిందండి అంటున్నారు అసలు అంత
అసలు ఏ సీజన్ అని లేదు మన్ ఇప్పుడు సమ్మర్ అని లేదు వింటర్ అని లేదు ఎప్పుడైనా గప్ చుప్ నాన్ స్టాప్ ఇంకా మార్నింగ్ టిఫిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ గర్చ్చిపు
అదే అదే అదే అనుకుంటున్నా కానీ ఇప్పుడు మనకి కొంచెం వర్క్ ఎక్కువైద్దేమో నా ఒక ఆలోచన వస్తుందే
అయితే వర్కస్ ని బట్టి చేయించబ్బా బానే ఉంటది మనకి ఇప్పుడు పెట్టుబడి కన్నా డబలే వస్తుది
ఆ ఇప్పుడు మనం చూస్తే కొన్ని బిజినెస్లు ఇంకా డౌన్ అనే కావబ్బా క్లిక్ అవ్వాలి ని
అంటే దట్టు ఏంటంటే మన చుట్టు పక్కల టిఫిన్ సెంటర్ సేమ్ ఉండకూడదు మనం మెయిన్ పాయింట్ లో పెట్టాలి ఇప్పుడు బస్ స్టాండ్ సెంటర్ పాయింట్ లో గాని రైల్వే స్టేషన్ దగ్గర గాని ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఏమిండదునమాట డిస్టెన్స్ లో మందొక్కటే ఉంటే బాక్లి ది ఒకసారి మనం బాగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి బద్దట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఒకళ్రు తిని ఇంకొకరికి బాగుంది అట్లా చెప్తా ఉంటారు అనమాట ఫ్రెండ్స్ కి చెప్పి ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ చేయడానికి వస్తారు కదా ఎంప్లాయస్ అట్లా ఆఫీసులు చెప్పుకొని ఒకరికొళ్రు అట్లా ఆడవుతా ఉంటారు మనం మెయిన్ క్వాలిటీ మీ ఏం చేయాలి టిఫిన్స్ లలో ఆ సూ సాంబార్ గాని చట్నీ గాని బాగా మెయి ఏం చేయాలన్నమాట అంటే టేస్ట్ బాగుండాలి
అది ఇప్పుడు క్వాలిటీ కూడా మస్ అండ్ షుడ్గా మెయింటైన్ చేస్తాం అదే అనుకుంటున్నా క్వాలిటీ వైజ్గా ఇప్పుడు కొంతమంది పల్లీ చట్నీలలో శనగలు కలుపుతారు శనగల అరుు మిక్సింగ్తో చేస్తారు అట్లా కాకుండా కంప్లీీట్ పల్లి చట్నీ అట్లాంటివి కాకుండా నేనే ఏమనుకుంటున్నా అంటే ఒక ఫైవ్ ఫైవ్ చట్నీ ఐటమ్స్ ఫైవ్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు టమాటా చట్నీ అని ఒకటి ఒకటి అల్లం చట్నీ ఒకటి కొబ్బరి చట్నీ ఒకటి పల్లీల చట్నీ ఒకటి సాంబార్లాగా ఆల్టర్నేటి్ వాళ్ళకి ఏ ఇష్టమైతే ది ఇంకా చికెన్ గ్రేవీ అని పెట్టి
అవునబ్బా కొంత మంది సాంబారు ఇ ఇడ్లీలలో అడుగుతున్నారు దోశలు అడుగుతున్నారు ఇప్పుడు వడలలో కూడా అడుగుతున్నారు
ఆ అట్లా సాంబార్ ఒకటి అ ఇక వాళ్ళకి ఏదైతే ఏది ఇష్టమ అయితే ఇక అది కారపూడిలో డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కార
అవున ఇప్పుడు కరివేపాకు పొడి కూడా వస్తుంది కదా ఈ మధ్యలో
ఆ టిఫిన్ సెంటర్లలో హ్మ్మ్ కూడా టిఫన్ెంటర్లలకు చాలామంది అడుగుతున్నారు ఇట్లా పొడి కావాలి అంటే కొంతమందికి చట్నీ అని కారపూలు కాంబినేషన్ మంచిగా పిిస్తుంది
అవున అబ్బా ఇప్పుడు మీరు అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళ అంటున్నారు కదా ఆ టైమ్ లో అంటే ఎనిమిది డెలివరీ వాళ్ళకి చట్నీ తినకుండా ఓన్లీ పళ్లి కరపోడి తో తిినమని చెప్తా ఉంటారు
హ్మ్మ్
నా సజెషన్ అయితే మంచిగా మిట్ టిఫిన్ సెంటర్ మార్నింగ్ టిఫిన్ సెంటర్ ఈవినింగ్ స్నాక్స్ బండి పెట్టండబ్బా ఒక టూ మెంబెర్స్ ని వర్కర్స్ ని పెట్టి టైం కి దట్టు మనం టైం మెయింటైన్ చేయాలి
హ్మ్మ్ టైం
టైం మెయింటైన్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలి మళ్ళీ మెయిన్
కస్టమర్స్ కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి వాళ్ళ షాప్కి వెళ్తే ఓ గంటనా ఇవ్వరు అన్న ఆలోచన లేకుండా
అే మనం వర్కర్స్ ని కూడా ఫాస్ట్ గా చేసే వర్కర్స్ తీసుకోవాలి నీట్గా మెయింటైన్ చేయాలినమాట ఇప్పుడు మనం సర్వింగ్ కూడా నీట్గా చేయాలి సెల్ఫ్ సర్వీస్ కాకుండా మనమే సాగు చేసేట్టుగా పెట్టాలి
మళ్ళీ ఈ టిఫిన్ సెంటర్ లో ఖచ్చితంగా సిట్టింగ్ ఇవ్వాల
ఆ సిట్టింగ్ ఇ వల్లబ్బ కంపల్సరీ ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు వస్తారు కొంతమంది నిీల్చోలేని వాళ్ళు ఉంటారు ప్రగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళు క వాళ్ళు నిల్చొని తినలేరు కదా వాళ్ళకి మీ అడ సిట్టింగ్ పెడితే మంచి మంచిగా ఉంటుది
ఖచ్చితంగా సిట్టింగ్ పెట్టాలి ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు కొంతమంది ఒక ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ వచ్చినా కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని టీ తాగి ఇట్లా వెళ్ళే అంత టైం ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమ్మ టిఫిన్ చేయకుండా టీ కూడా పెడితే టీీక్ ప్లస్ ఇ కొంతమ టిఫన్ తిని
అవునవును కొంతమంది టిఫిన్ టీ తాగుతూ ఉంటారు
హ్మ్మ్ అన టీ కూడా పెట్టేద్దాం టీ టిఫిన్ స్నాక్స్ ఈ మూడు కొతిగా బెస్ట్ మనకి ఇంకా తెలిసిన వాళ్ళు ఒక త్రీ మెంబర్స్ని తీసుకుంటా ఇక వంట మాస్టర్లు వాళ్ళు ఒక ముగ్గురు తీసుకు ని వాళ ఒకళ కింద
వాళ్ళన్ కూడా బెస్ట్ వాళ్ళని చూసి సెలెక్ట్ చేయండబ్బా కొంచం ఫాస్ట్ ఫాస్ట్గ చేసే వాళ్ళు నీటిగా చేసేటోళ్ళు
ఇడ్లీ చేసే వాళ్ళు
మరి దట్టూ ఇప్పుడు టిఫిన్స్ చేస్ ప్పుడు కూడా ముందు మనం ఇప్పుడు ఇట్లా బ్యాగ్ లాగ పెట్టుకుంటాం కదా
అవును ఆ ఆఫ్రన్ లాగా ఆ కంపల్సరీగా క్వాలిటీ హెయిర్ కి ఖచ్చిత ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కాకుండా అది క్యాప్ పెటీయాలా నెక్స్ట్ ఖచ్చితంగా ఆఫ్రాన్ ఖచ్చితంగా కంప్లీట్గా ఉండాలి ఇప్పుడు మనం చెప్పలేం ఏ టైంలో మన హెయిర్ ఫాల్ అయిందనుకో అది కస్టమర్స్ చూస్తారు అదంతా అన్డీసెంట్గా అయిపోయిద్ది ఇలాంటివి
అవునబ్బా అవును మీరన్నది కరెక్టే అంటే వాళ్ళు చెప్పుకోవాలి ఒక ఒక హోటలో తింటే ఒక హోటల్లో తింటే ఇంత బాగుందని వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళు చెప్పుకోవాలి
ఆ అవునబ్బా నీకు తెలిసిన వాళ్ళు చెప్ సేవరన ఉంటే కొంచెం రి కమెండ్ చేయరాదు మ్
ఆ తెలుసు అబ్బా తెలుసు చెప్తా నేను
ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అమౌంట్ అవి కూడా మాట్లాడు మాట్లాడాక నాకు ఒకసారి వాళ్ళు ఎంత అంటున్నారు మనకి ఖచ్చితంగా ఎట్లీస్ట్ లో వచ్చేసి మొత్తం థర్టీ డేస్ రావాల్సి వస్తది వాళ్ళు ఒకసారి వాళ్ళని అడుగు వాళ్ళ ఎంత అడుగుతున్నారో నాకు ఒ ఒకసారి నాకు కాల్ చేసి చెప్పబ్బా ఓకేనా సరే మరి ఉంటానే బాయ్